హలో
అదే ఇందాకా బిజీ అని చెప్పేసి కాల్ కట్ చేసాగా కాస్త పని ఉంటే మాట్లాడలేదు ఓకే
ఏం పని అండి
ఏం లేదండి ఫ్రెండ్ వోచ్చాడు ఫ్రెండ్తో మాట్లాడా
అవునులేండి అవునులేండి మీరు ఏదాని మీద చేస్తున్నారండి ఏం ఏ దాని మీదండి ఏ కంపెనీకి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఏదో వచ్చిందం టిరి గదా జాబు
దేనికి ట్రై చేయలేదండి వచ్చిన తక్కువ ప్యాకేజీలు అంటారు పెట్టిండే చదువుకి డబ్బులు గూడా వచ్చేటట్టు ఉండు వచ్చేదంతా లేబర్ కంపెనీలు నాన్ ఐటీ వస్
ఇప్పుడు జాబ్స్ చానా కష్టం ఉంది గదా సాఫ్ట్వేర్ ఏదో ఓ దాంట్లో వర్క్ చేస్ కోండి ఖాళీగా ఉండే బదులు చేసుకోవడం చాలా మంచిది గదా
అంతే ఏదో ఒకటి ట్రై చేయాలి ఇంకా చదువు వెళ్తుంది ఇగా
మ్మ్ ఇప్పుడు ఏం ఏ ఏ ఇయర్ అండి మీరు
ఫైనల్ ఇయర్
ఫైనల్ ఇయర్ ఇంకా ఇంక వన్ ఇయర్ ఈ ఒక్కటి అయిపోతదేమో
ఈ సంవత్సరం అయిపోతది
మ్ ప్లేస్మెంట్లు బా జరుగుతున్నాయా
లేదు ప్లేస్మెంట్లు కంపెనీలు ఏమి రాట్లే వచ్చేవన్నీ ఎక్కువ అమ్మ గర్ల్స్ కె ప్రియారిటీ కింద నైంటీ పర్సెట్ వాళ్ళకే వెళ్తాయి జాబ్ లు
మీ పర్సెంటేజ్ ఎంతుందండి
సిక్స్టీ ఎయిట్
సిక్స్టీ ఎయిట్ ఇంకా కొంచం బాగా ట్రై చేయల్సింట్రి
పర్సెంటేజ్ని బట్టి ఐఎస్టి
అవే ఐస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మ్ డాటా సైన్స్ ఆన్లైన్ ఉంది మ్
మార్కులు చూసి ఉద్యోగాలు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి ఇప్పుడుంతా స్కిల్లె
ఆ స్కిల్స్ మెయిన్ గా లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాల
మ్
మీరు ప్రజెంట్ ఎక్కడున్నారు ఇప్పుడు
హాస్టల్లో ఉన్నా ఇక్కడే బెంగళూరు
బెంగళూరు మళ్ళీ మీరు కనడ మాట్లాడతారా
కన్నడా మీద ఇంట్రెస్ట్ లేదండి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉన్న యాటిట్యూడ్ కి వీళ్ళ లాంగ్వేజ్ కాస్త తప్పుగా మాట్లడిన మన మీదకే వస్తారు గొడవలు మరి
అయినా కన్నడా నేర్చుకోవాలండి బాగుంటది మాట్లాడేకి బెంగళూరు కూడా బాగుంటది మ్
మాట్లాడే బాగుంటారు కానీ మనుషులు మంచోల్లయితేనెగ మాట్లాడనికి
మ్ మ్ మ్ బెంగళూరులో మీరు ఏమన్నా ప్లేసెస్ చూసినారా
మ్ చూసానండి ఈషా ఫౌండేషన్
ఆ బావుంటది ఆ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినారేమీ
ఎల్లా నంది హిల్స్ మొత్తం అన్ని తిరిగా అన్ని ఒక్కో క్కోక్కసారి తిరుగు
నంది హిల్స్ చూసినారా నంది హిల్స్
మ్ నంది హీల్స్ కాదండి నంది హిల్స్ అది హీల్స్ అంటే చెప్పులు
చెప్పలు హిల్స్ హిల్స్
హీల్స్ కాదు హిల్స్ హేచ్ఐఎల్ఎల్ఎస్
ఏ తెల్సు తెలుసు చూసినారా మళ్ళీ మీరు అది బాంటది కదా ప్లేసు
హ్మ్ పర్లేదండి
హ్మ్ మార్నింగ్ ఫైవ్ కే ఫైవ్ థర్టీ సిక్స్ క అంతా వెళ్తే అక్కడ బాగుంటది క్లైమేట్ టు క్లౌడ్స్ చానా బాగుంటది
మ్ సీజన్ బట్టి మారిపోతుంటుంది లొకేషన్ వ్యూ పాయింట్
ఆ ఇదే ఇంకొకటి హార్సి హిల్స్ తెల్సా మీక్ తిరుపతి దగ్గర
మదెన పల్లి
ఆ ఆ మదన్పల్లి దగ్గర హార్స్లీ హిల్స్ అది కూడా చానా బాగుంటది
మీరు విజిట్ చేశారా
ఆ విజిట్ చేసినామండి
లాస్ట్ టైమ్ ఎక్కడికి ఎళ్లారు ట్రిప్
లాస్ట్ టైం ఎక్కడికీ ఎళ్ళలేదండి లాస్ట్ విజిట్ ఆ
ఎనీ ఫ్యామిలీ పక్నిక్స్ ట్రిప్స్
కూర్గు కూర్గ్
ఉహు
కూర్గు వెళ్ళాను నేను ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాను
ఎన్ని రోజులు స్పెండ్ చేశారు అక్కడ.
త్రీ డేస్ చేశినామండి మీరు ఎక్కడికి వెళ్ళారు.
నేను అన్నిన్ని రోజులు పోలేనులే అండి పోయ్యేది ఒక్క రోజైనా ఎక్కువ స్పెండ్ చేస్ కొని వచ్చేయడం ఒక్క రోజులోనే మొత్తం అంతా చూశేయాలి
ఊహు అవును లేండి బాంగళూరు లో మీకు ఇష్టమైన్ ప్లేస్.
హలో
హలో బాంగళూరులో మీకు ఇష్టమైంది ఎక్కడండి మీకు ఇష్టమైన ప్లేస్ ఇట్లా బన్నేరు గట్టా ఇవన్నీ ఉన్నాయి గదా ఎళ్ళారా అక్కడికి ఎప్పుడైనా.
పోలేదు పోలేదు అక్కడ అంతకీ ఎళ్ళలేద్ అండి
బన్నేరు గట్టది జూ చానా బాగుంటది నేషనల్ది. నేషనల్ జూ పార్క్
జూలికి తిరిగే అంత ఇంట్రెస్ట్ ఉండదండి సినిమాలకు ఒకటే. సినిమాలు, మాళ్ళు మీరు సినిమాలకి మీదా ఇంట్రెస్ట్ ఉందా.
లేదండి నాక్ అంతా సినిమాల్లో నాకీ కొంచెం యాక్షన్స్ మూవీస్ అంటనే ఇష్టం.
ఏది చూశారు రీసెంట్లీ యాక్షన్ మూవీ.
నేను అది రీసెంట్ గా ఏది చూశినంటే. అల్లు అర్జున్ మూవీ చూశానండి లాస్ట్ మూవీ ఏదండి అలు అర్జున్ది లాస్ట్ మూవీ మొన్న.
నేను అల్లు అర్జున్ మూవీస్
పుష్పా టూ చూశానండి
ఎలా అనిపిచ్చింది పుష్పాటు
బాగుందండి చాలా బాగుంది నాకు అలాంటివే ఇష్టం కొంచెం యాక్షన్ సీన్స్ నేను ఎక్ క్కువగా ఇష్టపడతాను
ఊహు సంగీతం ఎలా అనిపిచ్చింది.
బాగుంది చాలా బాగుంటదీ ఆ సంగీ అదంతా మ్యూజిక్కూ. చాలా బాగుంటది
ఎందుకని అల్లు అర్జున్ మూవీనే ఎక్కువ ఇష్టపడతారు యాక్షన్ అంటే.
అలాంటివే కొంచెం ఎక్కువ ఇష్టం నాక్ ఆ. ఊ నాకు ఎన్ టీఆర్ అన్నా కూడా చానా ఇష్టం.
ఏ మూవీ చూశారు నాకు అలా ఏముండదండి ఏ ఇండస్ టైనా మూవీ బ కంటెంట్ ఉంటే అది చూస్తూ ఉంటా.
ఆ నాకి త్రిబుల్ఆర్ చూశాను నాకు ఇష్టమైన మూవీ ఏంటి అసలో
ఫేవరెట్ మూవీ
ఫేవరెట్ మూవీ వచ్చేసి సాంబా మీకు ఇష్టమైన హీరోస్. ఎవరండి
కంటెంట్ ను బట్టి మజీ ఇండస్ట్రీ చేంజ్ అయిపోతది అండి ఒకరంటూ యెవర్ లేర్ ఫేవరెట్ అయితే ప్రస్తుతానికి.
మనకంటూ ఒకటి ఉంటది కదండీ ఇంత కంటెంట్ ఉండ్
అదే ఏదో ఒకటీ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కరు చేంజ్ అయిపోతారు ఏ మూవీ చూస్తే ఆ మూవీలో క్యారెక్. బట్ హీరో ఆటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోది నిన్న నాగబాదం చూసా ఈ నాగబంధం ఇప్పుడు రేపు ఇంకో సినిమా చూస్తే ఇంకో సినిమా
ఆలేే
మీకు ఎవరండి ఫేవరెట్
నాకు ఎన్టీఆర్ అండి ఎన్ఆర్ జూనియర్ ఎన్టీటిఆర్
ఎందుకని ఆయన ఇందాక అల్లు అర్జున్ అన్నారుగా
అంటే మేము కొంచెం నాకు ఎన్టీఆర్ బాలయ్య బాలకృష్ణ ఇలాంటి వాళ్ళకు కొంచెం ఇష్టమ అండి
హూ బాలకృష్ణ మూవీస్ ఎందుకని ఇష్టం అంటే ఏం నచ్చుతాయినీ మూవీలో మీకు
చిన్నప్పటి నుంచి కొంచెం మేము మేము మా ఫ్యామిలీనే మేమంతా కొంచెం బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి మేము అందుకే కొంచెం ఎక్కువ ఆ వాళ్ళని జ్యూసే కొంచెం ఇష్టం అంతే వాళ్ళని జ్యూసే పెడగడం అంటే అదేం లేదు
ఉ
ఇష్టం అంతే మీకు ఇష్టమైన ప్లేసెస్ ఎక్కడండి
ఎంతసేపు ప్లేసుల గురించి ఏం మాట్లాడతారులే కానీ వేరే ఏదన్నా మాట్లాడడి డబ్బులు బట్టి ప్లేస్ మైండ్ మారిపోతది
అవునులేండి అది నిజమే లేండి పార్ట్ టైమ్ జాబ్ ఏమని చేస్తున్నారా అండి ఇప్పుడు
లే లేదండి
ఉమ్ మీ తమ్ముడు ఏం చేస్తాండి ఏం చదువుకుంటున్నాడు
ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్నాడు తోట్లో పని చేసుకున్నాం వ్యవసాయం
అవును లేండి ఉ
పాప ఆడుకుంటుందన్నారుగా ఇంటికి వచ్చిందా లేద ఇంకా
ఇంకా లేదండి రా రాలేదు ఈరోజు సండే కదా కొంచెం పిల్లలంతా హాలిడే కాబట్టి ఆడుకుంటున్నార అంతా
బాబు
బాబు పడుకున్నాడండి
అల్లరి చేస్తాడా
బాగా అల్లరి చేస్తాడు ఇంకా ఫోర్ మంత్సే కదండి ఏం పెద్ద అంత ఏం లేదు బాగా ఆడుకుంటాడు
యాక్టివ్ గా ఉంటాడా ఎప్పుడు
ఆ ఎప్పుడ యాక్టివ్ గా ఉంటాడు బాగా ఆడుకుంటాడు
మనుషుల్ని రికగ్నైజ్ చేస్త
ఆ రికగ్నైజ్ చేస్తా స్తాడు, అప్పుడే కొంచెం గుర్తుపడతాడు ఆ చిన్నపిల్లలు ఇంకా ఒక సెవెన్ మంత్స్ వరకు అట్లా కొంచెం అంటే ఇంకా త్రీ మంత్స్. స్ బాగుంటది.
ఉహ్
మీరు మీకు స్పోర్ట్స్ ఇష్టమా అండి?
క్రికెట్.
క్రికెట్.
మీకు?
మాకు నాకి అంత ఏం నేను అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి నాకు స్పోర్ట్స్ మీద. మళ్ళి క్రికెట్ని అంటారు బా ఆ బ్యాంగళూర్లో ఎప్పుడైనా ఎళ్లారా స్టేడియంకి.
స్టేడియంకి వెళ్ళానండి ఉమెన్స్ ఐపీల్ ఒకసారి ఎళ్ళా ఇంకా ఇకదికడే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాం.
ఆవుండేనా, మీ ఫేవరెట్ క్రికెటర్.
ఫేవరెట్ క్రికెటర్ అంటే ఇంగా రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ ఆవుండేనా నా నాకెవరు ఫేవరెట్ లేరండి. జస్ట్ ఎప్పుడన్నా చూస్తా ఉంటానం అంటే మా పాపకి కోహ్లీ అంటే చానా ఇష్టం అందుకోసం ఎప్పుడన్నా చూస్ తు ఉంటాను.
పాప క్రికెట్ చూస్తుందా?
చూస్తది, ఎప్పుడన్నా చూస్తదండి.
ఉహ్
కోహ్లీ కోహ్లీ అని ఆ ఫే ఫేవరేట్ విరాహకుల ఆ బాగా ఎంకరేజ్ చేస్తాదండి.
ఉహ్.
ఏ స్టేడియంకి ఎళ్ళినారండి మీరు బ్యాంగళూర్లో.
చిన్నస్వామి ఉండేది అదొక్కటి కదండి. కొత్తగా స్టేడియం ఇంకా అండర్ కన్స్ట్రక్షనే ఉంది.
అవునులేండి, అవునులేండి.
నానమ్మ ఎలాగ ఉన్నారు.
బాగున్నారన్నా నానమ్మ అంత బాగున్నారు. నానమ్మ దగ్గరే ఉంది పాప ఇప్పుడు ప్రస్ తానికి ఆడుకుంటుంది.
స
హ్.
రోపిత ముసల వాల్లుగా
ఎ ఊర్ పోయినవు. ఏమి అంతా ఏం రోపియది బాగా ఆడుకుంటది, తింటది. అన్నీ రాయమన్నే చేసుకుంటది.
ఒకసారి టైం చూసుకోండి ఎంతసేపు అయిందో.
టైం ఆ అయిన్ టెన్ ఫిఫ్టీన్ అయిందండి.
ఓహో సరే ఆగండి ఒక టూ సెకండ్స్ నేను వస్తా.
ఆ సరేలే ఆ సరేలెండి.